హలో ఏం చేస్తున్నా ఏం చేస్తున్నాడంటా బాబు
ఆ
పెద్ద బాబు ఏం చేస్తున్నాడంట
ంట ఇ ఫోన్ చేశాడు కసినప్పుడు క్రికెట క్రికెట్ పెట్టదే పన అంతే అ లైట్లు ఉంటాయి పెద్ద పెద్ద ఫుల్ లైట్లు ఉంటాయి అలాగ గౌండ్ లో ఆ ఎప్పుడు క్రికెట్ అయినా అంటే రూమ్ లోకి వచ్చిన ఫోన్ చూసుకునేకన్నా అదే బెస్ట్ అంటారు
అంతేకా మరి ఇరవై నాలుగు గంటలు స్క్రీన్ ఏం చేస్తంది అ సమ్మె ఎప్పటి నుంచి అంట
మేలు ఆహా మే కాదే ఏప్రిల్ లో ఎప్పుడో కానీ మే ఫస్ట్ వీక్ లో హాలిడేస్ ఆ ఇంటపు చాకర్వేేశం చేయించుకుంటున్నాడు
ఉహు వన్ ఇయర్ అయిపోయింది అప్పుడే
అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది అంటున్నా
ఆ ఈ సమయం పతే వంద కట్టే హలో
ఆ ఆ అవును అంటున్నా ఆ ఇనిపిస్తాది
వన్ ఇయర్ అయిపోయినట్టే ఎంసెట్కి అప్లై చేసాడ వడు
ఆ
ఉమ్
లేదు ఇంకా చేయలేదు చెయాలి చెయ్యాలి ఇంకా చెయాల పదిహేడుతో లాస్ట్ అవును ఆ అవును చెప్పడు వాళ్ళరే మళ్ళీ చేస్తా అన్నాడు అది వచ్చాకా
ఉ అది రాలేదుగా
రాలే దుగా మరి ఏం చేస్తాడో అదే చేస్తాడు ఆ లాప్టాప్లో చేసాం ఆ
అ
హ
ఇంకా ఎం సంగతి రేపు అదే ఒట్టిపపేద్దాం రేపు నైట్ ఇంకా ఏదో ఒకటి పిండ్లు ఉన్నాయి గా టిఫిన్లు వేసుకుంటే సరిపోయిది
ఉను
అంతా హెవీ అయిపోయింది ఇంకా రేపటికి ఎం లే
ఇవాళే తిన్న సార్ రైస్ ఐటమ్స్ అన్నీ
ఫూడ్ ఐటమ్స్ అన్ని ఫుల్ అయిపోయినాయి
మ్మ్ ఇంకా రేపు సాటర్డేగా కదా ఏముంటాయి తినాల్సిండా నిను ఓమనిస్ మీరు ఫ్రెండ్స్ తో వెళ్ళారు గా సినిమాకెళ్లార
మండీకి ఎల్లము
మన దగ్గర
మండికెళ్ళి ఇగ తిన్నాం తందూరీ చి చికెను బిర్యానీ ఏం తినలేకపోయినా ఆ రోజు పొద్దున్న ఇంట్లో కూడా చేసా కదా బిర్యానీ తిన బుద్ది కలా ఇంకేదో వాళ్ళతో పాటు వెళ్ళాలని వెళ్డమే గాని
ఉహు ఎంత మంది ఏల్లరు
మీము సిక్స్ మెంబెర్స్ ఏమో
ఉహు మ్మ్ అందరు ఫ్రెండ్సేనా
ఇప్పుడు ఆ స్కూల్ లో ఇంకొక ఆహా ఆ స్కూల్ తీసేసారు కదా
తినిపిద్దు
ఆ స్కూల్లో ప్లేస్ లో వాళ్ళు వేరే వాళ్ళు కి బిల్డింగ్ రెంట్ కి ఇచ్చారు ఇప్పుడు అక్కడ వేరే పెద్ద కార్పొరేట్ స్కూల్ ఇంకొటి పెడతున్నారు ఆ స్కూల్ లో ఆయామ్మ మొన్న ఫోన్ చేసింది నాకు ఫోన్ చేసి ఆ హై స్కూల్ పెడుతున్నారు మేడం రండి అందరు వచ్చేయండి మళ్ళా అనేసి ఫోన్ చేసింది అమ్మా ఆ స్కూల్లో మేము చేయలేమ లే అమ్మా కార్పొరేట్ మా వల్ల కాదు
అవును మ్మ్ ఇంకా అమ్మ అడ్మిషన్లు అడ్మిషన్లని టార్చర్ పెడతారు
టార్చర్ పెడ్తారు ఆ అడ్మిషన్లు మళ్ళా వర్క్ షాప్ల ని వేరే ఊళ్ళకి పంపిత్తారు
పంపిస్తారు అవును మా పక్కన వాళ్ళు కూడా వాళ్ళు అట్లాగే చేశారు కార్పొరేట్ స్కూల్ ఉన్నాయి ఊళ్లో అయితే క్యాం పైనింగ్ కీ సరిగగా వెళ్లట్లేదుని చెప్పి పల్లెటూరికి తీసుకెళ్లి పొద్దున్నే అక్క అక్కడ వదిలేసి వచ్చారంటా బస్సు లో
హ
తిరిగి తిరిగి తర్వాత సాయంత్రానికి వచ్చేదంట స్కూల్ బస్సు మరియు దాంట్లో ఎక్కి స్కూల్ దగ్గర దిగి వాళ్ళకి రిపోర్ట్ చేసి ఇంటికి రావాలంట
అవును వాళ్ళు అంతేనమ్మా
హ్మ్ ఒళ్ళో అయితే రెండు తిరిగి వచ్చి చెస్తున్నారుని అట్లా చేసేవాళ్ళ అంట అక్కడ వాళ్ళ టార్చార్ కి ఆ అమ్మయి మానే
ఆ అడ్మిషన్ తొ తలకాయ నొప్పి
హ్మ్ అవును ఇంకా చుట్టుపక్కన పల్లెటుల్లు ఉంటాయిగా ఆవాన్నీ తిప్పేవాళ్ళ అంట
ఆ ఇప్పుడు మా స్కూల్ కూడా హాస్టల్ ఉంది అందరు పళ్ళేటూర్ పిల్లలేగ ఆయన ప్రిన్సిపలే చేసుకుంటాడు ఆ పల్లెడు ఆయన చుట్టుపక్కలోళ్ళు ఆళ్ళబధువులేక్కువ హాస్ స్టాల్లో అల్ల అన్న పిల్లల్ని తమ్ముళ్ళ పిల్లల్ని అల్లోళ్ళే ఎక్కువ
మ్ హు ఇంకా అట్లా ఒక్కల్లని చూసి ఓక్
ఆ అందరు జైనవుతరు క్లాస్ కి అసలు ఎంత మంది సెక్షన్ కి ఇరవై ఏడు మంది అంటే యాభై నాలుగు మంది ఒొక్క క్లాస్ కి అదే ఆ సెకండ్ క్లాసే గ రెండు సెక్షన్లు సెకండ్ క్లాస్ మొత్ త్రం మూడు సెక్షన్లు క్లాస్ కి వాళ్ళు పాతిక మంది డెబ్బై ఐదు మంది వాళ్ళు ఫుల్ స్ట్రెత్ అసలు క్లాస్ రూమ్ లేమో చిన్న చిన్నాయ్ చేసెటోడు ఇగ ఎట్టాగో ఇరికించేస్తున్నాడు అప్పటికే అటు పక్క జీవో కొనేపికు బ్రాంచ్ పెట్టి కొంత నట్టు పంపించేశాడు అయినా కాని నిండిపోతున్నాయి క్లాస్ రూమ్లు విశ్రాంతియా అంత ఊరమస్ పిల్లలందరూ వస్తారు
ఆ ఫీజులు రీజనబుల్గా ఉంటాయా ఎక్కువ ఉంటాయా
ఫీజులు తెలీదు ఆ ఫీజులు మాత్రం ఎవ్వరికి చెప్పరాళ్ళు
అ
అదేంటిో అర్థం కాదు మేము అడిగినా కానీ రమ్మనండి మేము మాట్లాడుతం అని ఉంటారు వాళ్ళ ఏంటంటే వచ్చినోళ్లు ఒచ్చినట్ టు ఈ వ్యాపారలకు చేర్పిచ్చేసుకుంటారు అనమాట సుమారుగా దగ్గరలో ఉంటే వాళ్ళకి ప్ పదివేలు ఫీజనుకో ను్ ఎనిమిది వేలు అంటాసరే ఇంకొకరికి పన్నెండు వేలు చెప్పి వసూలు చేసుకుంటారట ఆ నష్టాన్ని అట్లా భర్తీ చేసుకుంటారు అదొక బిజినెస్ లాగా అయిపోయింది అందుకే చెత్త చెత్త అందరు వస్తారు
హుమ్ ఎలాగున్నా కన్ అడ్మిషన్ చేసేసుకుంటారు
చేసేసుకుంటారు అంతే
హు
ఎన్నో ఎన్ని బట్టలు ఉన్నాయో ఉతకడానికి
హుమ్ ఎం ఉత్కాలేద ఎయట్లేదా మిషన్
మిషను నిన్న వేసానమ్మా అని ఇవాళ ఇంకో చీర కట్టుకెళ్ళ అి చేతో ఉతకాలి మొన్న ఉమెన్స్ డే రోజు ఏసుకెళ్ళిన డ్రెస్సు చేత్తో ఉతకాలి చేత్తో ఉతుకేయ్ ఎన్ని ఉన్నాయో పక్కన పడి
అవున అది మొన్న పండగ కొనుకున్న డ్రెస్ ఆ ఉమేన్స్ డే కు ఏసుకుంది మ్ హు
అయ్యన్ని ఇగ చేత్తో ఉతుకుదం లే అని పట్టి పెట్ట హ్యాంగర్ కి ఆడ ఇవాళ ఏమో అటెలోచ్చాను ఆడింతెడానికి రేపన్న పోద్దున్నే ఉతికేసెయ్యాలి
అది సంగతి ఎం సంగతులు
చిన్నోన్ని సెంటర్కి స్కూల్ వాళ్ళు తీస్
లేదు లేదు వాళ్ళకి ఏం సంబంధం లే మనం తీసుకెళ్ళాల్సిందే
ఆహా
నాగాన్ని డ్యూటీ ఎక్కడ ఎయ్యకపోతే నేను కూడా అక్కడ ఎందున్నర కలు గురించి వస్తాంగా చిన్న బజార్ స్ట్రీట్ అంటే ఎటో రాములు వారి గుడి వై పటువైపేల్లాలి
ఆహా
యాభై నిమిషాలు పట్టింది బండిలో ట్రాఫిక్ లేకపోతే పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఎంతో
ఉ ఇద్దరికి ఒక్కే స్కూల్ పడితే బాగుండు అ
కదా నేను అదే అనుకున్నా
ఒకే స్కూల్ పడితే బాగుంటుంది తకని
వెళ్ళి రావచ్చు ఇద్దరు కలిసి ఉమ్
ఉమ్ వాళ్ళు అసలు ఏస్తారో లేదో లే మొన్నొ ఒక రీల్ చూసాను నేను ఇన్స్టాలో ఇట్లా తీసుకుంటున్నారు ఇన్ని విజిలేటింగ్ పొద్దు అని
ఉహు ఉ
సౌండ్
ఉమ్ వాటర్ తాగు కొంచెం దగ్గుతున్నావుగా
ఆ ఆ వాటరు తాగాలి ఇవాళ అంతా ఆయిల్ ఫుడ్ గా కాబట్టి తగ్గచ్చు అసలు పిల్లలైతే అమ్మో మేడం తినండి మేడం తినండి మేడం తినండి పొద్దున్న చచ్చిపోయాన్న వెజిటబిల్ రైస్ లో అందరు వెజిటబిల్ రైస్లే ఒక పన్నీర్ ముక్క వచ్చింది ఒక మష్ అందులో కూడా పన్నీర్ బిర్యానీ మష్ మష్రూమ్ బిర్యాని స్వీట్ కార్న్ బిర్యాని మీల్ మేకర్ బిర్యానీలు ఒక రెండో మూడో ఉంది ఇద్దరేమో చింతపండు పులిహార్లు ఒకళ్ళేమో సాంబార్ రైసు ఒకళ్ళేమో పప్పు వెరైటీ వెరైటీలు అన్నీ చేసుకొచ్చారు బాగా వేడివేడిగా వచ్చింది పన్నెండున్నరకి
ఉమ్ నల అ ఉమ్
ఇటు మాట్లాడతా మళ్ళ అంటెందుకు మాట్లాడతావు
ఆ
ఇంకా ఏముందమ్మా
హుం ఏందో అది స్వీట్లు ఎవరు తీసుకు రాలేదా
ఒక అమ్మాయి రసగుల్ల తెచ్చింది పాపం ఒకటే తెచ్చింది నేను ఇందాక తెచ్చింది రసగుల్ల తీసుకొచ్చింది ఒకే ఒక రసగుల్ల తీసుకొచ్చింది ఆ పిల్ల అయితే అందులో సగం నాకే పెట్టింది పాపం ఉ నాకెట్లా తెలిసిందంటే అయన్ని వీడియో తీస్తాం కదా ఆ ఆ రసగుల్ల ఎవరు పెట్టారనుకుంటున్నావ్ ఇందాక వీడియో చేస్తా చూస్తే బాక్స్ ఒకటే ఒకటి ఉంది అయ్యో ఆ పిల్ల నాకే పెట్టేసింది అనుకున్నా
ఆ సరే అయితే ఉంటాను అ
ఆ ఓకే